చెప్పండి
ఇప్పుడే లేచానండి మీరేం చేస్తున్నారు
మనిషి అంటారండి నిన్ను ఈ టైం వరకు పడుకున్నావు నైన్ వరకు
ఏదోలేండి ఇప్పటి వరకు ఇప్పుడే లేచాను మీరు గుర్తొచ్చారు మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను సో కాల్ చేసా
ఓకే అవునా
ఓ తిన్నారా
ఎద్దో టిఫిన్ దోశ వేస్తా ఉంది నా పెద్ద కూతురు బాగా తిందామని కూర్చున్నా నీకు కాల్ వచ్చింది మాట్లాడుతున్నానండి
అవునా
మా స్టోర్ వెళ్ళొచ్చాం కదా
ఆ
ఆ స్టోర్ అన్నీ అట్లే ఉండిపోయినాయా కొంచెం పనులు
ఆ
ఆ పనులు స్టార్ట్ చేస్తాము కొంచెం టిఫిన్ తిని అని ఇచ్చేస్తున్నామండి
అదే లేండి తినకోకుండా పనులు చేసుకుంటే కళ్ళు తిరిగి పడిపోతారు
ఆ పనులు చేసుకోకుండా కూర్చుంటే మా పెద్ద కూతురు పాపము ఇంటి పని అంతా చేస్తుందండి మా చిన్న కూతురు తిని తొంగకు ఉంటుందండి ఏం చెయ్యదు ఇంకా అలాంటప్పుడు చేసుకోవాలి కదండి ఏం వచ్చినా గానీ
ఆ అదే తినేచి పనులు చేసుకోండి అంటున్నా తినకోకుండా చేసి చేసుకోండి అంటున్నా
తినకోకుండా చేసుకోవాలండి
తినుకోకుండా చెయ్యకు అంటున్న
ఓకే థ్యాంక్ తమరు సలహా కి కృతజ్ఞతలో
ధన్యవాదములు
ఆ ఇంకేం చేయాలి ఫ్రెష్ అనా వేసినారా లేదండి ఇప్పుడే లేసినామ్ అన్నారు
ఆ బ్రష్ చేసినాను మళ్లీ మంచం ఎక్కాను
బ్రష్ చేసి మంచం ఎక్కిన సిగ్గు లేదండి మీకు కొంచెం కూడా స్నానం చేయరా అట్లే ఉంటారా గలీజుగా
స్నానం సాయంకాలం
సాయంకాలం పల్ల పగులు తినారా
అ తింటాను
ఏం తింటారు పాచ్ బాడీతో తింటారా
అవును
ఆ ఆ
నేను ఏలాగొ ఏ పని చేయను కదండీ
మష్ను పి నో మప్ పెద్దమ్మాయి నవ్వుతున్నారు ఎందుకు అట్లా చేస్తుంది మీ ఆ ఫ్రెండ్ అసలు మంచి ఫ్రెండ్ ఏనా మీకు అంటున్నది
అంతేం లేదు
ఆ హా
చెప్పు నాది సుకంగా బతికే బాడి అనీ
ఆ
నాది సుఖంగా బతికే బాడీ అని చెప్పు
సుఖంగా బతికే బాడీ అంటే ఇప్పుడు సుఖ పెట్టకూడదండి ఇంకా ఎంతుంటాది మీ ఏజ్ చెప్ ప్పండి దాని ఇ అంతా సుఖ పెట్టకూడదు సుఖ పెట్టినార్ అనుకో ఫ్యూచర్ లో దెబ్బ తినాల్సొస్తది
లేదు లేదు కష్టపడితే దెబ్బ తినాలి కానీ సుఖపడితే ఏమ్ ఆకర్ల
ఇప్పుడు సుఖపెట్టి మళ్ళా కష్టము ఏదనా చేయ్యాలంటే ఏం చేయగలరు
ఎవ్డు కష్టపడతాడు
ఆ ఆ ఇంకా మ్యారేజ్ కాల ఏం కాల ఒకేళ వచ్చినోడు ఏమన్నా చతకానోడైతే గిన వాడికి చేసి పెట్టలగా కొంచము
అలా ఎందుకు ఆలోచిస్తున్నారు ఫస్ట్ చేసుకోడను ఒకవేళ చేసుకున్న కూడా వాడు అలా ఉంటే వదిలేయాలి కానీ వానే దేక్కుంట కూర్చనన్టే ఎట్టా
వదిలేయడానికి మనం ఆంగ్లా వల్లం కాదండి
శ్రీజైన్జ్ వదిలేస్తాను నేను వాళ్లు పాత పద్ తిలో అలా వాళ్ళని ఏక్కుంట కూర్చోలేను
మన సంస్కృతేన్ది
మన సంస్కృతి అంటే వాళ్ళు పాఠించాలి వాళ్ళు మంచిగున్డలి ఆ చామ్స్కృతిక సంస్కృతి గిమ్కృతి అన్నర్ అనుకోండి నేను ఇంకా చాలా విషయాలు తీయాల్సి వస్తుంది అవసరమా
ఎంటికి తీస్తారు చాలా విషయాలు ఇప్పుడు ఫస్ట్ నుంచి వచ్చే సంస్కృతి పాటించాల గాని ఆ వాడ్ సరిగ లాపోతేవన్నయ ఎందుకు భరయించాలి వదిలయ్యాలని ఎట్లా చెప్తారు మీరు
అంతే వదిలేయాలి నీ నీకు కష్టంగా ఉన్నప్పుడు వదిలేయాలి
వదిలేసి ఏం చేస్తారండివి
ఎలాగో మనకి చదువుంది పుస్త కాళ్ళ మీద మనం నిలబడగడం ఇండిపెండెంట్ గా ఉండగలం ఇంకా వాడితో అవసరమేముంది బొక్క
చదువు సంస్కారం నేర్పాల గాని ఇ పని చేయ్యకూడదు వాడితో ఏం బొక్క వీడు వాడితో ఏం బొక్క వీడితో ఏమి తొక్క అనకూడదు తప్పు అది
అయ్యో నేను మీలా పాతపోన్షిన్ కాదండి నేను కాలం కి తగ్గట్టు ఆలోచిస్తాన్
కాలానికి దగ్గరగా ఆలోచించే నాలడ్జీ ఉంది లేదనట్లే కానీ దాన్ తగ్గటుగా కొంచము నీ పద్ కూడా మార్చుకో బావుంటది అదే ఇద్దరు కష్టపనారు అనుకో వాడ కష్ట హు వాడు కష్టవడాలా నువ్వు కష్టవడాలా
యోజీ ఏదో అనేషిరాకయినా టాపిక్లతే తరు ఫోన్ చేతే ఆ అ
టు నా ఉ అనుభవాల్తో చెప్తున్నారనుకోచ్చు కదా
నీ పాత సిన్తకాయ ఓ మాటల్ నాకొద్దు
పాత చింతకాయ పచ్చడే ఫేమస్ అయిందండి ఇప్పుడు మళ్ళా అందరు చింతొక్కు థీ తొక్కనే అప్పుడు మానేసిండ్రు చింతొక్కు తొక్కే వాలె లేరు ఇప్పుడు చింతొక్కైతే ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటాది చింతొక్కు పచ్చళ్ళు ఉంటాయో లేదో తెల్వదు కానీ చింతొక్కు మాత్రం కంపల్సరిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బోన్స్ లో గుజ్జు అంతరిగి జనాలు ఆ బాడీ పెయిన్స్ ఈ బాడీ పెయిన్స్ తన్లాడుతున్నారు
మీకేం మీకు ఉన్నాయి కదా బాడీ పెయిన్స్
నాకే ఉన్నాయి కాబట్టి మళ్ళా రెడీ చేసి పెట్టుకున్నా నేను కూడా
కానీ అది పైనే ఉన్నట్టుంది ఎప్పుడూ దించలేదు
దించినామండి దించి చేసినాము కాకపోతే ఎప్పుడో ఒకసారి మరి డైలీ అన్నగానీ ఇది చేయలేం ఆ కదా ఎండల కాలము నీళ్ళు దప్పిగైతయ్ చింతొక్కు ఎక్కువ తింటే అని అని ఏచేయాలా ఇంక ఇప్పుడు దించుతాం ఇంక కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా స్టార్ట్ చేస్ స్టార్ట్ చేసినం అనకో మంచిగా ఉంటది బాగా
అవునా
చాల హెల్తీ ఫుడ్ అండి అది చింతొక్కు రాగి ముద్ద అన్నం ఏమిట్లోకైనా బాగుంటది చింతొక్కు ముద్దలోకి బాగుంటంది అన్నంలోకి బాగుంటుది ఉత్తది పప్పుచారులోకి నంజుకోవడానికి బాగుంటది
ఆ
అన్నిటికీ బాగుంటది
నేను మా అమ్మే ఇంట్లో మా మమ్మీ చేసి పెడతానంటే హాస్టల్ కి పట్టుకెళ్లేదాన్ని వాళ్ళు ఒక రెండు రోజులు ఇల తినేసేవాళ్ళు
మళ్ళ అలాంటప్పుడు కొంచెం ఎక్కువ చేయించుకొని వెళ్ళొచ్చు కదా
ఎవరు మోసుకెళ్తారు
తినేకి బరువే మోసుకెళ్ళడానికి బరువే అన్నీ బరువే అంటే ఎట్లండి
ఇదంతే
ఊ ఇంకేం చేస్తున్నరు లేయండి లేసి కొంచము పొట్టలోకి ఏదన్నా నాష్ట ఏసుకొని ఉండండి
హ్మ్ తినాలి చేసుకోవాలి
ఏం చేసుకోవాలి
ఏం ఉంది నిన్నా ఇది
ఆవ్
ఎలో తెప్పించుకున్నానా కెలాగ్స్ చాకో ఓట్స్
ఆ
ఇంకా దాంట్లోకి పాలు తేనె వేసుకొని
ఆ
ఇంకేంటి బ్రేక్ఫాస్ట్ రెడీ ఏంటా డిస్టర్బెన్స్
అంతా పక్కనోళ్ళ ఇంట్లో మా ఆయనాను మా పెద్ద కూతురు టిఫిన్ గురించి డిస్కస్ చేస్తున్నారు
ఏ టిఫిన్ బాలేదా
టిఫిన్ బాగుంది ఏదో వరుస్తూ ఉంటారు ఏదో ఒకటి లేకపోతే ఫోన్ మాట్లాడుతంది డిస్టర్బ్ చేయకూడదు అనేది కూడ లేదు మా ఆయనకు సం చేస్తావు త ఇంకేంటండి
ఆ మీ పెద్ద కూతల్ని కొంచెం సైడ్ బొమ్మనండి వాయిస్ అంత దీంట్లోకి వస్తాంది
ఎంత చెప్పిన అంతే అండి మా పెద్ద కూతురు ప్రేంగా ప్రేమగా ఉంటది
హ
మా చిన్న కూతురు కమర్షియల్ మా పెద్ద కూతురు ప్రేమా అభిమానాలు ఎక్కువ ఎవరినైనా బా చూసుకుంటది
చిన్న కూతురు
చిన్న కూతురు చూసుకు తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచన చేస్తుది
అంతే అలానే ఉండాలి
అలా ఉంటే మనిషి అనరండి
మషిని కాదు సంథింగ్ స్పెషల్
సంథంగ్ స్పెషల్ అని ఎట్ల అంటున్నావు స్పెషల్ అంట స్పెషల్ పెసరెట్ ఏం కాదు
హు అదే మ నాకు మీ పాత చింతకయ పట్న మాటలు నచ్చవ్
అవునా నచ్చకపోతే ఎట్ల అండి
నచ్చదు
ఏదైనా ఫ్రాంక్ గా మాట్లాడల పాత చింతకాయ పచ్చడి కొత్త అనుకుంటా
ఆ
పాత చింతకాయ పచ్చడి త్రీ ఇయర్స్
మాకి ఇంకానీ మీ పాత చింతకాయ పచ్చడలు ఇవి ఏం అక్కర్లేదండి బాయ్ నేను ఇంక పొయ్యి చేసుకోండి
ఆ అప్పుడే ఎందుకండి ఉండండి
లేదండి నేను వెళ్ళి తినాలి లేదంటే మీరు మళ్ళీ మీ పా పాత మాటలు మాట్లాడతారు నాకు
ఏ మాట్లడం లే గాని ఓ రోజయితే పాపం ఇద్దరు హెల్ప్ చేస్తారు ఎందుకంటే కొద్దిగా బట్టలు వాష్ చేసిది ఉంది
సర్లే బయ్
ఓకే బాయ్ ధన్యవాద